చెప్పండి బాగున్నా బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నాండి
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే తిని అలా కూర్చున్నాను మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏం క మీ రోజు పప్పు జారేసింది
ఆహా మాది కూడా పప్పుస్తారం అండి
అవునా
ఆ ఏ మూవీ ఇష్టంమండి మీకు
అన్ని మూవీస్ చూస్తారంండి అంతే ఇదే మూవీ అని అట్లు ఏం లేదు
ఆ
అన్ని మూవీస్ ఇస్తా బా అంటే ఇంట్రెస్టింగ్ ఉంటే అన్ని చ ఇస్తా ఉంటా
నార్మల్గా ఏదండి ఇష్టం ఉంటంది కదా ఆ ఓల్డ్ మూవీస్ ఏమైనా ఇష్టం ఉంటాయా
ఓల్డ్ మూవీస్ అంటే ఇప్పటి వరకు ఈ మూవీ కొత్తా అంటే ఏం దూరలేదు
ఎప్పుడు చూలేదా
చిన్న
ఆహా
కొన్ని బాగుంటాయి నా కా నాగార్జున వాారిళ నా చిరంజీవిది
హహ అమ్మవళకి నా నావగ నానకి ఇ ఓల్డ్ మూవీస్ అని ఇష్టం అనేది ఉంటది కదా డ వాళ్ళ గు
ఆ మమ్మీ వాళ్ళు చూస్తారు ఓల్డ్ మూవీస్ వాళ్ళతో పాటే కొన్ని కొన్ని చిరంజీవి వెంకటేష్వి చూస్తాను గానీ అంతకు గుర్తులేదు మూవీ పేర్లు
ఆ
ఉ
అసలు ఏ మూవీ చూస్తారు ఎక్కువ ఇంట్రెస్ట్గా
అీ ఫన్న కామెడి ఇంక మూీ ఇంట్రెస్టింగ్ ఉండాలి కొంచెం ఇన్వెస్టిగేషన్ టైప్ ఏదనా ఇ లైక్ పోలీస్ేవి కానీ లక ఇట్లా స్కామ్స్ ఇస్తారు చూడు ఇట్లా మర్డర్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు చూడు
ఆ
అలాంటి సస్పెన్స్ ఉండి లైక్ మంచి ఇట్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా నెక్స్ట్ టైమ్ అయిది నెక్స్ట్ ట ఏమ్ అయిందిందని చెప్పే
నెక్స్ట్ ఏంటి
అట్లా ఇ వీడి ఆమ ఇ ఎట్లా లింక్ ఉంది ఎట్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా కొ మూవీస్
ఆహా
అసస్త
మాకైతే ఫ్యామిలీ మూవీస్ కొన్ని నచ్చుతాయి.
ఫ్యామిలీ మూవీస్ కూడా చూస్తాగలి ఫంలో
అదే ఫ్యామిలీ మూవీస్ ఏం నచ్చుతాయని అని అడుగుతున్నా
అ ఫ్యామిలీ మూవీస్ లో మొన్న ఈ ఫ్యామిలీ స్టార్ అనేది వచ్చింది చూడండి. విజయ్ దేవరకొండ అది బాగానే ఉండే చూస
ఆ
అంటే మూవీస్ నేమ్స్ సొంత గుర్తుండేయండి నాకు చూస్తాయని ఆ మూవీ ఓకే ఇ చెప్పినాక మూవీ స్టోరీ చెప్పినాక ఓకే నేను కూర్చసన్నా అంట
గీత గోవింద
ఉ బాగుంటాయి చూసినా
హహ ఆ
ఉ
ఇంకా కొత్త సినిమాలు ఏమన్నా ఐడియా ఉందా
కొత్త సినిమాలో రీసెంట్గా అన్ని మూడు హారర్ మూవీస్ ఏ చూసా అండి యితే ఒకటి క్రిస్టిన్ పూర్ అనుపమ పరమేశ్వర్ ద ఒకటి వస్తుంది హారర్ మూవీ అది ఒకటి చూసినా ప్లస్ ఈషా మూవీ అని ఒకటి ఉంటది అది కూడా కూడా హారర్ మూవియే
అమ్మో ఉహు
మొన్న రీసెంట్గా నైన్టీన్త్ కి ఎయిటీన్త్ కో ఉగాది ముందు రేపు ఉగాది అనంగ ఒక మూవీ చూసా
మీరు వైఫై పెట్టుకున్నారా అండి ఓన్లీ డిష్ ఆ అండి.
వైఫై అండి.
అవునా విక్రమ్ సీరియల్ అది చూడట్లేదా అండి
సీరియలా మూవీ ఆ
ఆ సిరీస్ ఏ
ఏండి ఇక ఫ్యామిలీ మ్యాన్ అనుకుని ఒకటి ఉంటది అది కూడా బాగుంటుంది.
ఆ ఫ్యామిలీ మ్యాన అది నార్మల్ ఇవి మ రీసెంట్ గా మూవ్ అయింది. విక్రమ్ ఆన్ డ్యూటీ అని
చూ లేదు ట్రై చేయాలే.
ఉమ్ అది బాగుంది అది చూస్తున్న
ఆ నేను కూడా చూస్తాను.
బాగా క్రైమ్ ఉంది ఆ నేను ఇక్కువ సీరియల్ చూడండి కాబట్టి అవి చూడాల్సి వస్తుంది
మీరు కూడా చూడరా సీరియల్స్, సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదా.
సీరియల్స్ ఇంట్రెస్ట్ ఉండదండి మాకు
ఉమ్ సి మా మమ్మీ కూడా అండి సీరియల్ లేయాలండి. మా అమ్మమ్మ బాగా చూస్తది వచ్చినప్పుడల్ల సీరియల్ పెట్టుంటది. ఎం సీరియల్ చూతాల అనుకుంటది ఎంత మ
సీరియల్ అన్నా అ దానంతా మొఘల్ రేకులు నుంచి నాకు స్టార్ట్ అయి దండి అప్పటి నుంచి నాకు చూ చూడాలనిపించదండి. మొఘల్ రేకూల్ సీరియల్ ఒకటే చూశానండి. అ ఇగ అప్పనుండి అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాలే చూస్తున్నా అండి ఎందుకంటే అది ఊకే రిపీట్ రిపీట్ రిపీట్ రిపీట్ చేస్తున్నారు కాబట్టి నాక్ నచ్చట్లేదండి
అవును సీన్స్ అన్ని రిపీట్ అన్ని ఇయే లే ఆ బీజిఎమ్ ఎంత్ ఉంటది
ఆ ఓ ఓ ఇప్పటికి దాన్నే రిపీట్ చేస్తుండ దా రిపీట్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు అందుకు అప్పడ్ నుండి నాకు సీరియల్ అంటే నచ్చట్లేదు
హు హు
ఇప్పటి వరకు ఆ మొఘల్ రేకుల్ సీరియల్ నుంచి ఇప్పడి వరకు క్లో కోజు నేను సీరెల్ చూడ్డం అవున్ లే పాటలు వింటవా సమ్మో టీవీలో ఆ తర్వాత మూవీస్ సుస్తా ఏమన్న కొత్తవి ఒస్తే అంటే చూస్తా
చే
ఊ సీరియల్ అంట్నే చిరాకు బుడతదిగా ఎవడ్ని ఏమైన అట్లనే రిపిట్ చేస్తా ఉంటారు గదా ఈప్ ఇప్పడిగ్ గుడా అంతే వాళ్ళు మారలేదు అది గాలేదు ఇది పోలేదు ఇప్పటిక్ గుడా అంతా రిపీట్ చేస్తా ఉంటారు అరవై ఒక్కటికి రొండు సార్లు చూత్
అవును యాడేడ్స్ అంటే అదే సీన్ రిప్ పిట్ జేతరు మల్ల ఆడిస్తరు మల్ల అదే సుటెడ్
ఆ హు
ఇ ఈ మా అమ్మమ్మ ఇంటికి ఎళ్ళినప్పుడు ఇగ అదే బెడ్తరు ఇగ ఈ సూడ తప్పద్ ఇగ సూడక పిచ్చి లేత్తా ఉంటది అది ఈ సీరియల్ చూరు థాంటే
మా అమ్మ వాళ్ ఇంటి కనపడ గదే సీరియల్ చూతాంది చిరాక్ దొబ్బింది
ఈ ఫోన్ జుస్తే నేమో తిడుత్ తరు ఊకే ఫోనేనా నీకు టీవీ జుడచు గదా అంటరు టీవీలో ఏమో సీరియల్ పెడతర్ అంతా చెత్త సీరియల్లు
సెల్లు ఒత్తుతన్నావు సెల్ ఒత్తుతల్ల అంటాలు వీళ్ ఎవో సీరియల్ పెడతారు ఏం అర్ధం గాట్లేదు అస్ తలు వీళ్ళు నార్ సెల్ టీవీ జుసుకోవాలా సెల్ ఒత్తుకోవాలా ఏం అర్ధం గాట్లేదు ఫస్టు
ఆ
ఈల్ ఏమో సీరియల్ జూత్
అమ్ వేరే బెట్టమంటే ఇగ సీన్మేన్ సిన్మాకా సీరీయల్ పెట్రాద్ అంటరు
ఉమ్ ఆ సీరియల్లు సూసి సూసి చిరాగ్ పుడుతుంది ఏం దోచట్లేదు ఏందే ఈ సీరియల్ల గోలా అన్ నేన్ తిడుతున్నా మా మమ్మీని సా ఆ ఏందే ఈ గోల అంటాది
ఏం బాలే అంటున్నావు గదా పెద్ద మూవిస్ చీవన్న బెట్కొన్ జుత్తలే జూడబుద్
వాళ్ళక్ నచ్చదు ఆ డుషుం డుషుం అంటే నచ్చదు వాళ్ళకి
ఆ
ఫైటింగ్స్ సేస్తే నచ్చవు అరే సినిమా పెట్రా అరే అంటే ఇనరు
నా సీరియల్లో లొల్లీలు అత్తగోడలా పంచాయతిలు అవి నచ్చుతాది
మ్ ఏ సినిమా అన్న ఏమన్న పెట్టమంటే ఆ సినిమాలల్ల సెంటిమెంట్ అయితే కొంచెం చూస్తారు. సెంటిమెంట్ లేకపోతే సెంటిమెంట్లేదంటే కతం ఏమైనా సినిమా అర్థం అయితుందానే నీ తు అన్ మళ్ళ నామిదనే రివర్స అయి దరు వాళ్ళకు నచ్చిందే రంభ
ఆ
ఆ వాళ్ళకే సీరియల్ నచ్చితే వాళ్ళే అదే చూస్తారు.
ఎవరైనా ఎవరికి నచ్చినట్టే వాళ్ళు చేస్తారు కదా
అవునంతే
హ్
ఆ
అక్కడ మాత్రం మా మమ్మ బోయే మా మమ్మీ కడా పోతే మాత్రం వాళ్ళకు నచ్చిందే సీరియల్ చూస్తా ఉంటరు.
ఇగ మన ఇంట్ల ఉన్నప్పుడే మనది నడుస్తది ఒకరి ఇంటికి పోయినప్పుడు ఇగ ఆళ్లు చెప్పిందే చూడాలె
మా మమ్మీకి నచ్చినట్టే కర్రీ చేస్తది మా మమ్మీ కూడా సేమ్ అదే తల్కాయ్ కూరంటే ఇష్టం. అదే అండుతది. అదే చేస్తది. మ్ వాళ్ళకి ఊ తల్కాయ్ కూరంటే ఇష్టము. నాటుకోడి కూర అంటే ఇష్టం. ఇగ అందులో కొంచెము మాల్ మసాల్ గడ్డిగస్తది.
స్పైసీ తింటరుగా బిర్యానీ మంచి
ఆ బాగా వేస్తది అమ్మ.
అవ్నా మా అమమ్మ కూడా బాగా చేస్తది అంటే కారం బా తింటరాళ్ళు మనమేమో తినం. నాక్ ఇగ చెవులకెళ్ళి ఇట్ల క కారం వస్తది కళ్ళ కెళ్ళి నీల్ కార్ తా ఉంటే అదేమో ఏం కారం ఉన్నదంటరు.
మ్
సరే అండి మరి
ఆ సరే అండి.